హలో ఆ హ న వస్తయా ఏం జాస్త నవరా
ఏం చేసలాక మీరు
నేను ఏం చేయట్లేను నెత్తికి బాగా హెయిర్ ఉసిపోతుందని అంత మందారాకు ఆ గోరింటాకు ఇంకా ఏమంటారు ఈ మందార పువ్వు అవి ఇవి పేస్ట్ చేసి నెత్తికి పెట్టుకొని ఉన్నాం
ఆ మంచిగా పెరుగుతా అట్లా పెట్టుకుంటే నా హెయిర్ కూడా ఫుల్ ఊసిపోతుంది
ఇంక ఇప్పుడు నీ చూసిపోతుది డెలివరీ అయ్యి టూ ఇయర్స్ కదా
ఓ అమ్మా నాజజుట్టు అ అంటే పెద్దగా పెరగకపోయినా మందం ఉంటద అన్నట్టు బాగా చేతిలా కూడా
మ్మ్ హలో
హలో
హలో
ఆ అక్క వినిపిస్తుంద అయి అయింద వంటా
అం వంట ఏం మొదలు పెట్టలేదురా టిఫిన్ చేసినా టిఫిన్ తిన్నాము నకాయింగా నెతి జల్లు పెట్టుకొని స్నానం చేసి ఇంకామన్నా వంట చేయచ్చలే ఈ లోపని కొని తోట ఒ కాల్ మాట్లాడదాము ఫోన్ చేసి అని చేసా
ఆ నా పాప కూడా ఇప్పుడే పాడుకుని ఆ తిన్నాము తిన్నది అమ్మా ఇంత సేపు ఆడుకొని పడుకుంది
అదే ఇంకాారా ఏం టిఫిన్ చేసినవ్
చేసిన
ఆ
చపాతి చేసిన తిని ఎలిండు
ఆహా
ఏమ ఒక చపాతి అడ్డ ఒకటి కూడా కాదు హాఫ్ చిన్నది కొంచం అన్నం ఇచ్చిన పడుకుందిగా చపాతి ఎక్కువ తినదు మ్మ్ రెపు ఆమకి ఇడ్లీఅయినా వేయ్యాలి
ఆ పిల్లలు చపాతి తక్కువే తింటారు ఇడ్లీ అయితే మెత్తగా ఉంటాయి కదా తింటారు మంచిగా
ఇడ్లీ దోసా బోండా అ తింటది బానే ఇ ఇడ్లీ అయితే ఒక ఒక మూడు దన్ తిండి
ఆ
ఇ నైట్ పెండి కి నాన పోసి ఇప్పుడు అదే మధ్యాహ్నం టై లో పింటికి నాన పోస్తే సాయంత్రం ప పొటి అయితది
అదే అంగన్వాడీ పడ్డాయి కదా ఇంక జిల్లాల వారగా విడుదలు చేస్తారేమో
ఆ అవునాంట అంగన్వాడీ పోస్ట్లు పడ్డాయి గానీ ఈ మనకి అంటే ఇయర్ గా లేకపోతేనే ఇస్తారంట
అవును ఎవరైనా లేకపోతేనే మనం ఉంటున్న ఏరియాలో లేకపోతే మన ఏరియా దగ్గరలో ఎవ్వరు లే లేకపోతేనే కానీ ఎందుకైనా మంచిది అప్లై అయితే చేసుకో ఏమైతుంది
ఆ అంటే అప్లై చేసినా కూడా లేకపోతే అయ్యారు కదా అయ్యా
లేకపోతే ఇయ్యర్లే గాని అ కొంచెం ట్రై చేస్తా అయిపోతు కదా
చూడాలిగా ఏంత మ ఇద్దరు టెన్త్ క్లాస్ ఏమో మాయమ్మ కూడా టెన్త్ క్లాసు
ఆ
హ ఇక టీచర్స్ క ఏమ డిగ్రిీ బట్టు
అవునా
ఇప్పుడు ఎవరు వదులుకుంటుారు అప్పట్లనే ఏమో ఏ చదువు లేవు ఏం లేవు ఇంత చదువు ఇ సెవెంతత్ ఫిఫ్త్ చదువుతేనే ఎక్కువ అయి కాారు అలా తీీసుకు పోయి పట్టేది ఇప్పుడు ఆలయే కంటిన్యూ అవుతారు ఆల ప్లే పిల్లలుేడుతురు కాని పక్కన వాళ్ళకి ఎవరికి ఇస్తు్ర ఇయా
లేం ససో మళ్ళీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకే ఇప్పచ్చుకుంటారు
ఆ వేరేటోళ్ళకి అవకాశం లేకుండా పోతుంది ఇ
ఏం చేస్తాం
ఇంకా బాగా పైసలు ఉన్నవాళ్ళు అయితే కొనుక్కున్నా కొనుక్కుంటారు ఇక
కొనుక్కుంటారు కూడా ఏముంది ఒక యాభై వేలు ఇస్తే అయిపోయ అనుకుంటారు
ఆ గవర్నమెంట్ జాబు ఆయ్యే పైసలు పోతేపోయినాయి అనుకోని ఇచ్చుకుట్టారు
ఇంకా అంతే
ఉమ్
ఇంకా
చెప్పాలి ఏం చేస్తుంది పాప
అమె ఏం చేస్తున్నామ్మా ఇగా ఫోన్ పట్టుకొని ఫోన్ లో ఆటలే ఆటలిగా
ఆ గేమ్సా ఇంకా టూ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అయితేలే ఇక
ఇగా అదే అదే అనుకుంటున్నా నేను కూడా టూ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అయి పోయి ఇంకా లేవడం వాటికి ఈసారి కవర్ చేస బాధ నాకు తప్పింది ఆమె వేసుకుంతుంది అన్ని
ఆ వేసుకుంటాద మంచిగా
ఆ వేసుకుంటుది ఇంకేంద్ర ఆ తొమ్మిదవ తరగతికి వచ్చినాక కట్టాలు వేసుకోలేకపోతే ఎట్లా
ఇ అంటే కొంతమంది ఆ నేను ఎందుకు వేస్తా వేయ్యరి అని అంటారుగా నాకు రాదు వెయ్య రాదూ వంటదిగా
టెక్స్ట్ బుక్స్ వేస్తాను నోట్ బుక్స్కి కామె వేసుకుంటాంది
ఆహా
ఏవగేనా ఇంత ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇగ టెన్త్ ఇంకా టెన్త్ అయిపోతే హాస్టల్ అప్పుడినా నేను ఇక్కడే ఆలో కానీ ఎక్కడెక్కడో ఏం లేదు నల్గొండ లోకల్ హాస్టల్ నేస్తే నల్గొండలో ప్రగతి అంటే మీ కాలేజెస్ ఉన్నాయి కదా వాటిలలో రిజల్ట్ చూషి విఐటి ట్రిబుల్ ఐటి ఆ ర్యాంక్స్ ఎంసెట్ సీట్స్ ఎట్లా వచ్చినాయో చూసి లోకల్ హాస్టల్ లో వేస్తా సం డే సండే వెళ్ళి తీసుకొచ్చుకుంటా ఈవినింగ్ దాకా ఉంటాది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దించేస్తే అయిపోతాది
అవునులే
ఎందుకమ్మా హైదరాబాదు ఆ కార్పొరేట్ కాలేజీలలో లక్షల లక్షలు కట్టించుకుంటారు చదివే తోడు ఎక్కడైనా చదువుతాడు చదవని వాడు ఎక్కడా చదవాడు ఆ ఎందుకు వచ్చినా బాధ ఎప్పుడైనా మాకు చూడాలనిపించినా పోవాలనిపించినా బాగు అమ్మో ఏంటి ఇంకా హైదరాబాద్ పోయి మళ్ళీ ఆనించి హాస్టల్ పట్టుకని పోయిసరికి సరిపోతాది పోతాదిగా
ఆ ఇంకా చదివేటోడు గవర్నమెంట్లు వేసినా ఫస్ట్ ర్యాంక్ వస్తాది
అంతే కదా మరి చదివేతోడు ఏడైనా చదువుతాడు డు చ వచ్చిన బాధ అల్లా చదవనోళ్ల తోటే
ఆ పైసలు పైసలు పెట్టాలి చదవరు మార్కులు రావు పెట్టినందుకు పైసలు పెట్టినందుకు పైసలు పోయనాని బాధ
మరి పర్వాలేదు మా అమ్మాయికి నైన్టీ పర్సెంట్ వస్తాయి మార్క్స్ ఎప్పుడైనా చూడాలి ఇ టెన్త్ లో ఎట్లా వస్తాయో ఏమి సంగతి అంతా హనుమాన్
ఇక ఇప్పుడు టెన్త్ లో పానే రుదుతుర్లే చాపలు రుదినట్టే రుద్ది వదిలి పెడతారు అళ్ళ చదువులాకి అలా భయానికి వస్త ఇక పిల్లలకి మార్కులు
మరే
ఉమ్ మనం గారంభం చేసే కొద్దీ ఇంకా ఏమంటారు చదవరు తొందరగా
చదవరగా అమ్మ నేను చదువుకాడ గరాభం చేయను రా తిండి కాడ చేస్తా బట్టల కాడ చేస్తా ఏదంటే అది చేచి పెడతా అ పెడతా కానీ చదువుకాడ మాత్రం చాపను తోమినట్టుగాదిగా తోలు మేక తోలు వలిసినట్టే ఇక చిన్న అప్పటి నుంచే నా అంతే భయం ఎక్కువే ఉండిది
ఆ మనం ఏడ గరభం చేసిన చదువుకడ చేయదు
చదువు కడ చేయొద్దు చదువు కడ చేయొద్దు డిసిప్లిన్ కడ చేయొద్దు ద్దు డబ్బుల దగ్గర చేయద్దు ఈ మూడిటి దగ్గర చేస్తే చేసినామా ఇక వాడికి లైఫే ఉండదు ఇక ఇక తిండి విషయంలో కూడా ఇవేనే ఏం కాదు ఒకప్పుడు తిని తిని వాడే ఆ తర్వాత తెలుసుకొని తప్ప ఏంది ఇ తిండి అని వాడే తగ్గుతాడు వాడే తగ్గిస్తాడు తిండి సో తిండి వల్ల వచ్చిన నష్టమే లే ఈ మూడింటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి
అవును బా మనం వాళ్ళకి ఏం కావాలంటే అవి ఇస్తుంటే వాళ్ళకి ఇక తెలియకుండా పోతది వ్యాల్యూ
ఆ డబ్బు విలువ తెలవదు చదువు విలువ తెలవదు టైమ్ విలువ తెలవదు ఇక దేనికి దీని విలువ తేలవకుండనే పోతు అది
ఆ ఒక సరిటెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇది పరిస్థితి ఇదిట్లా అది ఎట్లా అని వాళ్ళకి అలవాటు చేయాలి ఇక
అదే అదే
ఎంత పాకెట్ మని ఎ ఇస్త తహిత్తు పాకెట్ మనీ ఇలా ఈ మంత్ కర్సులనీ నీ కర్సుల్ నువ్వే ఎలాదిస్కోవాలాన్ ఎప్ పాల్ గాని వాళ్ళకి ఏది గావలంటే అది ఇప్పియొద్దు ఇయా
అసలు ఎందుకు ఇప్పింయాలి దేనికి వాళ్ళకి అవసరం లేకుండా ఇప్పించి మనవే చేడగొన్ మళ్ళా గాన్ ఇప్పుడు జుడు అసలు ఆ పోన్ అంటే అప్పుడ్ ఎప్పుడో కరోనా క్లాస్ పుడు దిపిస్తే ఆ ట్యాబు ఆ ట్యాబ్ ఏమంటే వచ్చిందో నాయనా సా ఆదివారం వస్తే అదే పని సెలవులు వస్తే అదే పని పండగోస్తే అదే పని అపుట్ టే ఆటా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూ గిదే పని ఆ లూడో ఆడతా ఉంటది ఇగా
ఆ
గది సంగతి.
ఏన్ రోలు లేండి. ఈ మంత్ అయితే స్కూల్ స్టార్ట్ అయితయ్ ఇగా హా హాడావిడి హడావిడ్ పొద్దుగాళ్ లేవాల్ లీ పోఫాలి.
అదే ఇంగా నాన్ గూడా అప్పుడు ఇగా పొద్దుగాలనే లేస్తా ఇప్పుడన్నా ఆరున్నర ఏడు కూడా అయితుంది గానీ ఒకో రోజు ఇంగా అప్పుడు మాత్రం ఇగా ఐదింటికలా లేస్తేనే ఇవకు టిఫిను ఆ మధ్యానం లంచు రెండు ఒకటేసారి పెట్టి పంపిస్తా ఇగా కర్రీ ఒకటేసారి జేస్ తా ఇవ్వమంటికే అన్నం వండుతా ఎంత టీ గ్లాసే వండుతా అన్నం. ఇగా మధ్యాహ్నం పూట ఇంగా మా మంటుకి వండుకుంటావ్ అన్నం
ఆహా అంటే టిఫిన్ ఇంటి దగ్గర జేయదా.
చేసది చేసది టైమ్ ఉంటే చేసది లేపోతే రెండు బాక్స్కే బెడు తా స్కూల్ కెళ్ళినాక ఒక హఫీనావర్ వన్ అవర్ కి టిఫిన్ జేసది బ్రేక్లా ఇంగా లంచ్ టైంకి లంచ్ జేసద్ ఆవి ఇష్టం ఇగా అట్లా
అబ్బా నిన్న ఫుల్లు వర్షం బడది. ఈ రోజు ఫుల్ ఎండ ఓడుతుంది.
ఆ నేన్ అంటనే ఉంటుంనిగా నిన్న వర్షం పడ్డది ఇయాలా తాట దిస్తదని
వద్దులు అబ్ అబ్ అయ్
కష్టవే ఇక్కడ ఇక్కడ రేప్ ప్పుడైనా అంతే నల్గొండ ఆగస్ట్ కంప్లీట్ అవ్వాలి. సెప్టెంబర్ వినాయక చవితి ఓ స్తుంటే ఆ వినాయక చవితి వినాయక నిమజ్జనం టైంకి మళ్ళీ వర్షాలు బడి అప్పుడు సల్ల బడుతది ఇక్కడ ఎప్పుడైనా నల్గొండ.
అవునా
ఆ ఎప్పుడైనా అంతే నల్గొండ నిమజ్జనం అయిపోతుంటే అప్పటికి సల్లబడుతది వాతావ వరం ఇగా అప్పటి నుంచి జనవరి దాకా ఇగా చలి వేడుతుంటది మధ్య మధ్యలా వర్షాలు వాడుతుంటాయ్ ఇగా మళ్ళీ ఫిబ్రవరి స్టార్ట్ అవడం మళ్ ఎండలు
అయో అని హైద్రావాద్ లో అట్లే ఏమి ఉండదు. అవన్ని బిల్డింగ్స్ గాబట్టి తొందర్ చ చలి ఎండ అసలు ఎండ గంపియాద్ ఎక్కువ
అదే కనబడయ్ ఇక్కడ అట్లా గాదు ఇంగా వామ్మో ఇడైతే అసక్ ఇంగా ఏవంటారు ఈ వర్షము బో ఇంగా నిన్న జూష్ణవుగా నిన్నన్ తా వర్షం పడయ్ ఈ రోజు వర్షం పడంటే అన్పియదు.
ఆ అది అసలు అక్కడ వర్షం మంటకు రెండు రోజులైనా సల్లగా ఉంటది. వేద్
అలాగుంటది. అవును
కొద్దామన్నా ఆగడ్ ఏళ్తుంది.
అంతే ఇంకా ఇక్కడ అంతే నల్గొండ అంతే ఇప్పుడైంది ఎప్పుడైనా అంతే
ఆహా అన్నెలిండా డ్యూటీకిి
హు్
అన్నేలిండా ఆఫీస్కీ
ఆ షాప్కి ఏళ్లిండురా ఇంగా మధ్యాన్నం నుంచి రెండున్నర మూడింటికి ఏళ్తాడు ఇంకా శబరికి ఈయన అరుణాచలం ఏళ్ళ్తుండు.
అవున్
ఉవా ఇంగా రేప్ చెల్లి ఇవాళ చెల్ల వాళ్ళు వస్తా అన్నారు రేపు చెల్లది యూట్యూబ్ ఛానల్ మంటే ఇచ్చినాయింది
ఆవునుగా చూస్తా కూడా అంటి స్టేటస్ పెడితే ఎవరు అనుకున్నా తర్వాత మీరు కూడా పెట్టిన తర్వాత ఒక మీ చెల్లిగా అక్కనే అనుకున్నాయి ఇక
ఆ నా తర్వాత అ
ఆహా ఇప్పుడు మనీ వస్తాయిగా అక్కకి
ఇప్పుడు అక్కకి స్టార్ట్ అయితాయి మనీ ఇగ
ఆ అక్క చాల్ చూసిన కానీ షార్ట్స్ వీడియోస్ కొన్ని ఉన్నాయిగా ఎక్కువవ్వు
ఆ ఇది కావాలని మోంటే ప్పుడు యూట్యూబ్ కి ఒక రూల్ ఉంటది అనమాట క్రైమ్ ఎక్కువ అక్క క్రైమ్ న్యూస్ సో ఇలాంటివి చెప్తుంటవి అయితే అవి అవి ఫొటోస్ బ్లడ్ ఉండడం అట్లాంటివి చూపేయకూడదు
ఆహో
కొన్ని అక్కకు తెలివక పెట్టింది పెడితే మోంటై చేషాను ఒకరి తోటి చేపిస్తే వాళ్ళు ఈ వీడియోలు డిలీట్ చేయండి ఈ వీడియోలు ఉండడం వల్ల మీకు ఛానల్ బౌంటే ఇవ్వట్లేదు అని చెప్పిరు అందుకని తీవేసారు ఆమెకి ఒక ఒక ఒక వర్గానికి సంబంధించినట్ లేదనమాట అందులో అన్నీ ఉంటాయి నాద ఏంటి అనింటే కేవలం భక్తి చఛానల్ నాది ఇందులో వేరే వేరే వేం రావు
అవునులే అక ఇప్పటి నుంచి అక్క మగ వీడియోస్ చూస్తున్న వ్యూస్ వస్తున్నా కొద్ది మనీవి వస్తాయేమో
బనీ వస్తాయి ఎంతొచ్చ హ్యాపీ నే కదా రా ఏం ఉంది ఒక వీడియో చేసుకొని పెట్ కుంటే వచ్చిన కాడికి వస్తాయి ఏదో మన ఖర్చులకు వెళ్ళిపోతాయి ఇంకా మిలియన్స్లో వస్తే ఇంకా మంచి వస్తాయి ఇంకా అట్లా
బ్లాస్ షాపింగ్ బ్లాక్స్
అన్నీ ఆ నేను అదే చెప్తున్నా నువ్వైతే అన్ని చెయ్య అని చెప్తున్నా ఆ నేను అదే చెప్తున్నా పెట్